ఆ చెప్పండి ఆ చెప్
ఏమ్మ బాగున్నారా
ఆ బాగున్నాం మీరు
ఆ బాగున్నాము
ఆహా ఇంకా ఏ మీ లేదు ఊర్కే ఉన్నాము
ఆ
మీకి ఆక్కడ కూలోలు బాగోస్తారా
ఆ బాగా వస్తారు
బా వస్తారా అది ఎంత కూలి ఎంత మీకు
రె అ టూ ఫైవ్ అంటే కల్పు తీసేకి మర వారి నాటకి అయితే మూడు వందలు
ఆ
ఆ ఇట్లా కలుపు తీసే అది ఏంటి చనాకాయలు తవడానికి ఎట్లయితే అ ఆ రెండు వందల యాభై ఆ
మాకి అది సేమ్ రేటింగ్ ఇడ కానీ రారు
అంటే మా గని రారు మేము పోయి పిలుచుకోవాలి కదా మేము అందుకే వేరే అమేకి ఇక పిలిచే ఆమె ఉంటుంది కదా మేస్రి అని ఆమె పిలుస్తాది మేము మీరుంటాము అనంతపూర్లో ఉంటాము మేము పోయి పిలిచాలంటే కాని పని
హ
అందుకు మేముంగ ఆ మేస్త్రిని పెట్టి మేస్త్రి ఆమె చెప్తేనే ఆమె పిలిచి ఆమె పిలిచుకొని వస్తది మనకి ఎంత మ మనకి ఎంత మంది కావాలంటే ఎంతమందిని
ఉమ్
పర్లేదు మాకైతే బాగానే దొరుకుతారు
ఉహు ఉ
మీకు
మాకు ఇక్కడ దొరకర్ అక్క నేను టూ ఫిఫ్టీ ఇస్తామన్నా ఇట్లా మామూలు ఇట్లా మొక్కజొన్నకు ముందు పెట్టేకి దానికి దీనికి రారు ఆటోలు పోయాక వస్తారు వాళ్ళు ఆటోలు వేరే ఊరు వాళ్ళ ఆటోలు వస్తారా
అవునవును
ఆటోలోపోతారు వాడికి మూడు వందలు అంటారు మూడు వందలు యడిద్దాం పోమ్మ మేము మందు పోసకల్లా అంటే సరే నీ దాని వల్ల పనీ అయినక వస్తాను అని చెప్తాను ఆ మూడు వందలు కాలండిబ్ ముందు పోచే ఇప్పుడు అదే పెద్ద పని కూడా కాదు ఊకే ముందు పోసుకుని పోయికి కూడా
అవునా
ఉమ్
అంటే దాని సుళ్ల మీద పోసేదా
ఆ సుల్ కేసిరూ అక్కా
ఆ ఎంత పెట్నారు
ఐదు ఎకరాలు పెట్టినాం అక్క
వాళ్ళదా సేతే కూలోలుటేస్ట్
అదే వచ్చినారు ఒక నలుగురు వచ్చినారంట మా ఆయన పోయినాడు నగు మొన్న నలుగురు చ్చినారు ఈ రోజు నలుగురు వచ్చినారు ఇంగ నిన్న పండగ అనే రాలేదు సండే టైమ్స్ అస్సల్ రారు మా ఊర్లో
మాడ మా వొళ్ళు పండుగ అయిన వస్తారు ఏమైనా వస్తారు
మాకు సండే సండే లీవ్ వాళ్ళకి
ఆ మాయి ఏంది మా ఊళ్లో పండగ పండగలే పబ్బంలే ఎప్పుడైనా రమ్మంటే వస్తారు
మాకు అట్ల పండుగలు ఉండాల వాళ్ళకి మళ్ళీ పండుగ ఇనాములు ఇయ్యాల మళ్ళీ సండే సండే రారు ఓ అంత మంది శుక్రవారం ఇక్కడ మార్కెట్ ఉంటది శుక్రవారంము వాళ్ళకి పదకొండు గంటలకు పన్నెండు గంటలకు వదిలాల వాళ్ళకి మార్కెట్ కి పోలే మ మమ్మల్ని వదిలేయండి అని చెప్తారు
గిదేంది మనం గిట్టుకునేది ఇంకా
ఆ సుక్రమా సుక్ర మాత్ర కందా మాకి కడదు మార్కెట్కి పోల తొందర వదిలండ దానికే మొన్న వదిలేసాండి మీ పన్నెండు గంటలకి ఇచ్చింది ఈన్నే ఆడ్ అయితారు అమ్మా ఎన్నుంటే యాభై మీకి అదిరావద్దన్ని ఈరోజ అని చెప్తున్నాడు ఒకేసారి
అంతే మల్లె ఎనిమిదవ ఒక రోజు ఇలా ఇంగా రోజు సేపు చేసిపోతారు దానికి రెండు వందల యాభై వచ్చేదానీ కన్నా ఆరవై వద్దనుకుంటే అయిపోయా
అందుకనేసి మల్ల మొన్న మూడు రోజులు వద్ద అనుకున్నారు మళ్ళీ ఈ రోజు పిలుచుకున్నాడు
ఆ
మార్నింగ్ వచ్చేది మాసేపటికి ఏడు ఏడున్నర అయితది మల్ల అన్నం తినీ దానికి ఇంకొ గంట సేపు కుచ్చుంటారు చేసే పని ఏం లేదు మళ్ళీను
అదే కదా మల్ల ఏమనంటే అనంగా నేనే రా అంటారు
ఆ మల్లి ఇవాళ నాకు అన్ని సెల్లు కూరలేసిల్ల ఇక ఎవరన్నా తొందరగా లెగలేసి కార్ కర్రె కట్ట కా కొంచెం మంది వాళ్ళ కరే పెట్టేయాల హో అన్ని పెద్ద పెద్ద చు వల్తేనా
మాకేం అట్ల లేదు అబ్బా
ఆ మాకేం లేవు కూరలు వేసి వెళ్ళ వాళ్ళకి మా ఆయన ఏసి ఇ లేకుండా అన్న తరకాలు తింటారు వాళ్ళు అని ఉ ఉ
మాకేం లేదు అట్లా ఓన్లీ మరీ నాడతామే అప్పుడు ఓటే అన్నం పెట్టావా పెట్టాల అంతే
ఉహ ఒప్పిస్తారా దాన్నీ మీరు ఒప్పిస్తారా మీరూ దాన్ని
ఓపెన్ ఒప్పందమే
ఉ ఉ
అంటే పోయినసారి ఒప్పందం ఇచ్చేటిమీ ఈసారి ఇంకా మేమే నాటించండి అది ఇంకా కులల్లోకే నాటించండి మాకే మిగిలింది ఇంకా
ఆహా వాళ్ళ ఒప్పంద మంటే పొద్దున్నుంచి సంత్రదాక ఉండాలి ఓ యమ్మా ఆ ఎన్ని ఎకరాలు
ఏ ఐదో
ఉ సెవంతు రేజ్ హోటల్ ఆ ఆ ఆ మికన్తే
ముప్పై ఐదు వేలు ఆస్థాది మా ముప్పైకి ముప్పైకి వచ్చేసింది ఇంకా ముప్పై కన్న తక్కువే
ఆ ఇంకా అయిదు వేలు మిగిలాయి ఆ
మిగిలినట్టే కదా దేదనా మందు వేసుకోవచ్చు కదా దాంట్లోకి అని మేము సారి నే పోయిన్సారీ నటించితిమి ఇట్లనే కూలళకే మరి ఈ సారీ తరవాత అమైతదో అందో
ఆ అ ఒప్పించుకుంటే వాళ్ళు పొద్దున్నసంత కదా ఒప్పిస్తేగిన పొద్న్న సంతకడతాం నాటి పోతారు నాటిపోతారైతే వాళ్ళు మధ్యాహనం రెండు గంటలకి వెళ్ళిపోతరు ఒంటి గంటకే ఇంగ
అంటే ఉంటారు రెండు వరకు ఉంటారు
ఆహ మా ఊర్లో ఒకటి ఉన్నారు మా ఊర్లో ఉంటారు
ఇప్పుడు కు ఈ కుళ్ళలకైతే అన్నం పెట్టే అవసరం లే ఒప్పందం ఇచినం అనుకో మళ్ళీ పంధం వాళ్ళకు అన్నం పెట్టాల్సిందే
ఆ వీళ్ళు ఊరికే నాటిపోతారు పెట్టే అవసరం లేదు
మాడిపోతారు ఇంత తెచ్చుకుంటారు అన్నమే వాళ్ళ నాడిపోతారు వీళ్ళు గా అన్నం చేయాలా మళ్ళీంగా వాళ్ళకి మళ్ళీ పాయసం అన్న పాయసం ఐన చేయల
ఉమ్ మీరొక్కటి నుంచే చేసి పంపిస్తారా
ఆ
అక్కడి నుంచి చేసి పంపిస్తరా మీరు
లేదు లేదు మా ఊర్లోనే అమ్మ వాళ్ళు ఉంది అమ్మ వాళ్ళు ఉన్నారా ఇంటికాడ ఆనే ఆడ చేస్తాం
ఒక్కే
యాడ ఇనుంచాల చెప్ప ఆడ
ఆహ ఆ
ఎనించి చెప్పు ఇంకా ఎప్పుడు పోయేది మా ఆయన ఒకడే ఒకడే
మీరు
అంటే అమ్మవారు నేను ఓక్కటే మా అన్న అంతే
నువ్వు మీ అన్న నా సేమ్ మేము అంతే నేను మా అన్నా వాళ్ళు అంతే ఇంట్ల
ఆ ఆ మా ఆయన ఒకడే ఆ మా ఆడపిడ అండి ఇంకొకమే
ఉమ్ హా
సేమ్ వా వాళ్ళఏవరు వీల్లోఏవరు అంతే
అదే అదే ఆ పెళ్లయిపోయింద మీ ఆడపడుచుకి
ఆ మాకన్న మా ఆయనకన్న పెద్దదే
అవునా సరే సరే ఒకే ఒకే ఆ
అప్పుడే ట్వంటీ ఇయర్స్ పైనయింది పెళ్ళయి
అవునా మరి పిల్లలు ఈపాటికే ఆ చదువులయిపోయినయా
లేదు వాళ్ళు మా వదినికి పెళ్ళైనా పదిహేడు ఏళ్ళకి ఆయన్నారు.
ఓహో ఓకే లేట్ గా అయినారు ఉహుహ్
ఉహ్మ్ పాపం చూపించుకొని చూపించుకొని అలా ఇలా అన్న చూపించుకొని ఆశ పోయింది. పదిహేడు ఏళ్ళకి అయినారు.
ఉహ్ మా ఉహుహ్ అవున్ గయా ఉహ్ నీ కూతురు కీనా చిన్న పిల్లలా.
పిల్లలే ట్విన్సు ఆ మా మా అంటే మా పిలోడు గా ట్విన్సు
అహో
ఇద్దరు మగ పిల్లలే ట్విన్స్
అవునులే అట్లా తీపించుకున్నావంటే ఆల్మోస్ట్ ట్విన్స్ అయినారక్కా
అవునవును ఇడే బేబీ హాస్పిటల్లో మాకు దగ్
మా ఊర్లో నా ఒక నలుగైద్ వెళ్ళి చూపించుకున్నారు సేమ్ అంతే మొత్తం వాళ్ళక్ అందరికి ట్విన్స్ఏ
ఆ ట్విన్సే ఎక్కువ ఛాన్స్ ఉనేది ట్విన్స్కే అంటారు.
హాఆఆ
ఇడే బేబీ హాస్పిటల్లో బాగా జూస్తాది ఈమా
అవునూలే
ఆమె చూసే కేసులే అన్నీ ఇవే ఇగా
అవునవును ఓహో మంత్లీ మంత్లీ ట్రీట్మెంట్ రమ్మంటారా. మంత్లీ మంత్లీ రమ్మంటారా
మంత్లీ మంత్లీ ఏంలే ఆమె ఎప్పుడు రమ్మంటే అప్పుడు పోవాల్సిందే
ఉహుహ్
ఒక టెన్ డేస్కి రమన్నా టెన్ డేస్ పోవాల్సిందే ఆమె అంటే ఆమె ఇంగా ధం దగ్గర ఓతే ఆమె ఎప్పుడు రమ్మంటంటె ఇంగా అప్పుడు పోవాసిందే అనమాట మనం ఒక్క ఒక్క రోజుల లేట్ అయినా గానీ నేను చెప్పిన టాయాన్ రాలే గదా అంటది
ఉహుహ్ అవునా ఆగల్ ట్రీట్మెంట్ తగ్గట్టు వాళ్ళు అదే వా వాళ్ళ ట్రీట్మెంట్ తగ్గిట్టు సక్సెస్ అయితది ఆ
అది అదే ఎవరికో ఒక నైంటీ పర్సెంట్ సక్సెస్ అయింది. ఎవరికో ఇంగా అదృష్ట్యం లేనోళ్లకొ కాలే అంతే ఇంగా.
అవుంలే ఓకే హా
ఉహ్మ్ మీమ్ జుమ్ మా దగ్గర అమ్మాయన్ ఈ సంధులో ఇంగోమైన్ జూపిచ్చికుంది ఆమెకు అయినారు. మా ఒదినకి అయ్యారు.
ఉహుహ్ ఓ
బా జూస్తుంది ఆమే అయితే బానే
ఇల్లు
ఆ
బిల్లు బిల్లు ఎంత జేస్తది.
బిల్లు స సెవెన్ లాక్స్ అయ్యింది.
ఆ మళ్ళ బిల్ల చెయ్యికొకుండా వాళ్లు చూస్తారా.
అబ్బా డబ్బులు ఉంటనే పోవాలె ఆమె దగ్గరికి.
ఆ
డ డబ్బులు ఉంటేనే పోవాల డబ్బులు లేకుంటే ఏం పొరుగుదారంగా ఆ మడ
ఆ
అంతాకా అంతా ఏడు లక్షలకు వచ్చింది మాకి.
అవునులే. ఆహా అదేమో డబ్బుల్ లేకుంది ఎవరు మనకు చేయరమ్మా డబ్బుల్ పి తేనే ఇవ్వాలకి ప్రశాంతత అయితేది ఆ దాంట్లోనే ఇంకాన్ని మెడిసెన్స్ అన్ని ఇంత ఇంత రేట్ రాసి ఇస్తారురా.
ఓయమ్మాయే మెడిసిన్ రాపిత్తారని పోయింటివే.
ఆహా ఆ పౌడర్ అంటా, ఈ పౌడర్లు అంటా, ఆ టానిక్లు అంట, ఈ టానిక్లు అంట ఆ ట్యాబ్లెట్లు ఈ ట్యాబ్లెట్లు అన్ని అవో పది వేలు అయితయి.
అయ్యో అవి మింగేటివి సాలకపోతుండే పాపం మా వదనకి.
సరే అక్క.
సర్లేమ్మా ఆ ఆ థ్యాంక్యూ అమ్మా.